హలో
హలో నమస్కారం అండి
నమస్కారం అండి బాగున్నారా
ఆ బాగున్నాండి మీరు బాగున్నారా
హుమ్ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఉమ్ నేనా అండి ఈవినింగ్ అయింది కదా ఫైవ్ ఓ క్లాక్
అవును
ఉ మ్
డైలీ వెళ్తారండి వాక్
ఆ వునండి డైలీ వెళ్తాను
ఈవనింగ్ ఒకటైనా మార్నింగ్ కూడా వెళ్తారా
ఈవినింగ్ మార్నింగ్ అంటే దగ్గరే అండి మా ఇంటికి పార్క్ అంటే కాల్ స్కూల్ ఉంది స్కూల్ గ్రౌండ్ లోకెళ్తామన్నమాట ఉమ్ డైలీ మార్నింగ్ ఈవనింగ్ మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి వెళ్తా ఈవినింగ్ ఈవినింగ్ అలా ఫైవ్ పైన పోతానండి ఉము ఓకే అండి హమ్ నాకు కొన్ని కొంచెం ఫైజీ టెక్నాలజీ గురించి వి వివరించగలుగుతారా
ఆ ఉన్నదండి
ఓకే అండి ఇప్పుడు ఫైజీ టెక్నాలజీ ఆ ఎక్ అంటే ఎలా మన ఊర్లలో ఫై జి సర్వీసు వచ్చాయంట కదా అసలు ఫైవ్ జి టెక్నాలజీ మన ఊర్లో బాగా పని చేేస్తా ఉంటాంటయా లేక ఫోర్ జీ కంటే ఇది ఎంత వరకు బాగుంటదండి
అంటే మా పెద్ద సిటీస్ లో టవర్ నెట్వర్క్స్ ఎక్కువ ఉండే టవ ఫైవ్ జీ మేలండే
ఉహు
ఇకాను పల్లె టూర్లల్లో అలా అంటే సర్వీస్ అనేది తక్కువ ఉండటం మనకు ఫోర్జినే మేలండి
ఉహు ఉహు
అంటే మనకు నెట్వర్క్ అనేది పెరిగే కొద్దీ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది. సిగనల్ ఒక్క ఫ్రీక్వెన్స్
హమ్ ఆ హ
ఆ
ఓకే అండి అంటే ఈ ఫైవ్ జి టెక్నాలజీ అండి త్వరగా మనకు ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా వస్తదనమాట ఏదైనా సెర్చ్ చేసా కూడా తొందరగా ఉమ్ ఇవి ఫోర్ జి దాంట్లో కూడా పని చేస్తాయి లేకపోతే ఓన్లీ ఫైవ్ జి మొబైల్స్ లో ఒక్కటే వర్క్ చేస్తాయా అండి
ఫైవ్ జీ మొబైల్ ఒక్కటే
హమ్ ఓకే ఓకే అండి అంటే దీని వల్ల ఏం ఉపయోగం అండి ఇంతకును ప్రజలకి ఫైవ్ జీ టెక్నాలజీ వల్ల
మ ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా ట్రాన్స్ఫామ్ చేసేకి యూజ్ అవుతుందండి
ఆహా ఓకే ఇన్ఫర్మేషన్స్ అంటే ఏమేమి ఇన్ఫర్మేషన్స్ అండి
ఎటువంటివైనా అండి మెసేజెస్ గానీ మెయిల్స్ గానీ
ఆహా
అవు
అంటే ఫోర్ జీ కంటే పది నుంచి వంద రెట్లు ఎక్కువ వర్క్ చేస్తదా ఇది.
అ అంత ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదండి జస్ట్ మనకు టూ టైమ్స్ తీ టైమ్స్ అలాగా
ఆహా దీని వల్ల మనకి ఏం లాభం? లాభం ఉంటాది అసలు ఫైవ్ జీ వల్లా.
టైం సేవ్ అవుతుందండి మనం చాలా వరకు
అంటే టైం సేవింగ్ అంటే ఎలాగా?
అంటే ఇప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ఏదన్నా ఎవరికన్నా సెండ్ చేసింటామండి.
హ్
ఒకవేళ మనకు ఒకవేళ అంటే టూ జి గానీ త్రీ జి అలా ఉంటే నెట్వర్క్ అనేసి స్లో ఉండి అది వెళ్ళడం లేట్ అవుతుంది అపోజిట్ పర్సన్ కి.
ఓకే
ఇంకా మనకి ఎదన్నా ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేసేటప్పుడు అలా టైం సేవ్ అవుతుందండి చాలా వరకు.
ఓకే అండి. అంటే ఇది ఫైవ్ జి టెక్నాలజీ అంటే దీని ఫుల్ డెఫినేషన్ ఏమిటండి? ఫైవ్ జి అంటే ఏంది అసలు? ఫోర్ జీ అంటే ఏంది?
మీకు తెల్సా అం
ఆ నాకు కూడా తెలియదండి అంటే అది కరెక్టో రాంగో నాకు కుడా తెలీదు. ఫైవ్ జి అంటే ఫిఫ్త్ జనరేషన్, ఫోర్ జి అంటే ఫోర్త్ జనరేషన్. త్రీజి అంటే థార్డు. సెకండ్, ఫస్ట్ అలాగ అనుకుంటా ఉన్నా మై గెస్ అంతే. నా అంచనా ప్రకారం
కంప్యూటర్స్లో అయితే ఉన్నాయండి అలా.
ఓకే ఆహా అంటే ఇది దీని స్పీడ్ మామూలుగా ఉండదా అండి అసలు. అంటే ఫోర్ జీలో డౌన్లోడ్ చేసుకునే స్పీడ్ ఒక ఫర్ సపోజ్ నైన్ ఎంబి ఎంబి అనుకోండి. నుంచి ఆ హండ్రెడ్ వరకు ఉండొచ్చు. అ ఫైవ్ జీలో స్పీడ్ దాదాపు ఎంత ఉంటాది. ఫై ఫోర్ జీ లో అంత ఉంటే ఫైవ్ జీ లో ఎంత ఉంటది. ఎంబీ లో ఉంటదా, జీబి లో ఉంటదా.
జీబీలో ఉండొచ్చు అంటే నాకు తెలిసినంత వరకు.
అవునా అండి ఓకే ఓకే.
అంటే నేను బ్లౌజింగ్ చేస్ న్నప్పుడు అంటే నేను ఫోర్ జి మొబైలు యూజ్ చేశినా, ఫైవ్ జి మొబైలు యూజ్ చేశినా
ఓకే
ఉ ఫైల్స్ డౌన్లోడ్ చేయడం గానీ గేమ్స్ డౌన్లోడ్ చేసినప్పుడు వితిన్ మినిట్స్ లో అయిపోతున్నాయండి.
ఓకే
అదే ఫోర్ జి మొబైల్లో అయితే కొన్ని మినెట్స్ పట్టేది.
ఉహ్
అంటే ఒక హండ్రెడ్ ఎం బి అలానే డౌన్లోడ్ చేసేకి ఒక టూ త్రీ మినిట్స్ పెట్టేద అండి
హ్మ్ హు అంటే ఫోర్ జి మొబైల్ తో అయితే మూడు గంటల సేపు సినిమా డౌన్లోడ్ అవడానికి పడుతది అనమాట
ఆ అవునండి
ఫైవ్ జీ లో అయితే సెకండ్స్ లో అయిపోతది లేకపోతే మినిట్స్ లోన్నా అయిపోతది అనుకుంటారు స్పీడును బట్టి ఆ అదే స్పీడ్ని బట్టి అంటే స్పీడ్ అంటే లాటెన్సీని బట్టి
ఆ అవునండి
కె ఓకే అండి అ అంటే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా చైనా వాళ్ళు సిక్స్ జీ ని ఇంప్లిమెంట్ చేస్తాము అంటున్నారు కదా ఇంగ సిగ్జి ఇంగ ఎలా వర్క్ అవుతదండి అసలు
చాలా అడ్వాన్స్ గా ఉంటుందండి ఆ టెక్నాలజీ
హ్మ్ హు ఓకే
మనకు టెక్నాలజీ పెరిగే కొద్ది అది చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయండి
ఓకే ఓకే అండి
ఇక చాలా ప్రకృతి కూడా నాశనం అవుతుంది
ఓకే అండి అంటే దీని వల్ల ఆ ఈ ఫ్యూచరు ఈ ఫ్యూచర్స్ లో దీనివల్ల ఆ ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయి అనుకుంటా ఉన్నారండి
సిక్స్ జీ అలా వస్తే ఇంకా ఏ ఐ అనేది ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుందండి
అవునండి అంటే నాకు తెలిసినంత వరకు అయితే అండి అంటే ఇప్పుడు ఐ ఓ టీ అని మీరు వినింటారు కదా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
అ
ఆ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతది అనుకుంటా ఉన్నానండి ఎలాగా టె ఇప్పుడు టెస్ట్ లో డ్రైవర్లెస్ కార్ ని ఇంప్లిమెంట్ చేసింది కదా అది కూడా ఒక టెక్నాలజీ మీదే కదా అండి ఫైవ్ జి టెక్నాలజీ సిక్స్ జి అలాగ ఉంటది గదా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రోబోటిక్స్ కానీ లేకపోతే ఆ ఏమంటారు డ్రైవర్లెస్ కార్స్ కానీ మరి నెక్స్ట్ లేకపోతే ఆ ఏమంటారు దీన్ని స్మార్ట్ సిటీస్ స్మార్ట్ సిటీస్ అంటంటారు కదా స్మార్ట్ సిటీస్ అంటే ఏమేమి ఉంటాయి దాంట్లో మీకేమైనా తెలుసా అండి స్మార్ట్ సిటీస్ అంటే ఏమేముంటాయో
మ్మ్ అంటే అన్ని ఆటోమేటిక్ మిషిన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయిండి
ఆహా ఓకే
మాములుగా
అంటే స్మార్ట్ సిటీ మీన్స్ ఇప్పుడు చెప్పా గదా సర్వర్లెస్ కారు రోబోటిక్స్ ఇలాగని ఉంటది కదా మీరు అన్నట్లు ఆ ఇంటర్ కనెక్టెడ్ విత్ ఐ ఓ టి డివైసెస్ అన్నమాట
ఆ
ఆ అంత టెక్నాలజీ లాగా ఉంటదనమాట ఏమంటారంటే పబ్లిక్ సేవిటీ గానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యుటిలిటీస్ కానీ ఇలాగ అన్నీ ఉంటాయన్నమాట రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ రియల్ టైమ్ మేనేజ్మెంట్స్ ట్రాఫిక్స్ దగ్గర అయితే ట్రాఫిక్ పోలీసే ఉండాలి కంట్రోల్ చేయడానికి
ఆ అవునండి
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ టెక్నాలజీ ఉండడం వల్ల ఆ ఇప్పుడు రాంగ్ గా వెళ్ళిండే వాళ్ళను కూడా దీని ద్వారా ఐడెంటిఫై చేసి మనకు స్మార్ట్ ట్రాఫిక్ దగ్గేర స్మార్ట్ ట్రాఫిక్ అప్లికేషన్ కింద యూజ్ చేయోచ్చు
ఇంకా మనకు అంటే అ వేలో ఉండే ట్రాఫిక్ కూడా ట్రాఫిక్ సిగ్నల్ అనేది అప్డేట్ అవుతుంటంది
అప్డేట్ అవుతా ఉంటది అంటే హ్యూమన్ బీయింగ్స్ లేకోకుండా అయినా కూడా వర్క్ అవుతది అని అర్థమండి
అ
అ
ఇంకా సిక్స్ జి నెట్వర్క్ గాని వస్తే చాలా వరకు ఆటోమేటిక్ మిషన్స్ లో ఉన్న డ్రాబ్యాక్స్ అనేటివి తగ్గిపోతాయండి
అవునండి అవునవునండి
అంటే యాక్సిడెంట్స్ అవడం కానీ ఇప్పుడు ఆటోమేటిక్ కార్ లో అంత త్వరగా చేంజెస్ కావు కదా అండి ఏమన్నా
అవునండి అవునవును అడ్వాన్స్ గా ముందు ఏదొచ్చినా కూడా ప్రిడిక్ట్ చేసేస్తాదన్నమాట ఆ
అదే నెట్వర్క్ అనేది ఇంకా ఫాస్ట్ ఉంటే ఆ యాక్షన్స్ అనేది ఇంకా తొందరగా తీస్ కానీ యాక్సిడెంట్స్ తరువాత ఉమ్
ఆవునవును అంటే ఇప్పుడు టెక్నాలజీ చనా అసలు ఎంత అబ్బా స్వామి ఈ టెక్నాలజీతోపోటీ పడాలంటే మనకు చనా
ఇ
చాలా కష్టమైపోతావుంది చైనా వాళ్ళు చాల ఫాస్ట్ గా ఉన్నారు చైనా జపాన్ పాల్ అందురూ అండి ఉమ్ మీకు వచ్చినయ అండి ఇలాంటివి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎన్పిఎల్ అని ఇంకా కొత్తగా వేరేది ఉండది నేచురల్ లాంగ్వేజ్ ప్రోసెసింగ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే హ్యూమన్ లాంగ్వేజ్ నుంచి డివైస్ లాంగ్వేజ్ కన్వె కన్వర్ట్ అయ్యి ఆటోమేటిక్ గా మన లాంగ్వేజ్ ని ప్రిడిక్ట్ చేస్తాది అన్నమాట అండి అది నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అంటే మాకు ఎంసిఏ లో వచ్చిందిలేండి ఇలాగా
మాకు ఉన్నాయండి ఇప్పుడు ఫస్ట్ సెమ్ నుంచే వచ్చినయి
అవునా అండి కేకే
ట్ కంప్యూటర్ లాంగ్వేజ్ తో పాటు ఆది కూడా యాడ్ చేశారు.
ఆహా అంటే ఈ లాంగ్వేజ్ భవిష్యత్తులో ఏ దాంట్లోకి ఉపయోగపడతాయండి
మిషన్ లర్నింగ్ అలాంటి వాటిల్లో యూజ్ అవుతుందండి అంటే మీషన్స్ గురించి ఆ ఏ ఐ యూజ్ అవుతుందాండి ఏంపియల్ అనేది
ఆ ఆ అదే అండ్ మోమో ఎఫ్ ఏ ఎంఎల్ లో ఉపయోగపడుతది అని అంటారు
అవునండి
ఓకే అండి ఓకే ఓకే అండి ఇవ్వి మనకి ఫ్యూచరు మనం చానా తొందరగా ప్రిడిక్ట్ చేసి అడ్వాన్స్ సుడుగా మనం తొందరగా ఉండాల అంటారు మీరు
ఆ అవునండీ
ఓకే ఓకే అండి
హమ్
ఏండి మంచి విషయాలు మంచిగా చెప్పినందుకు చానా కృతజ్ఞతలండి టెక్నాలజీ గురించి మంచిగా షేర్ చేసుకున్నందుకు
మీకు కూడా చాలా ధన్యవాదాలండి మీ సమయాన్ని మాతో గడిపినందుకు
ఓకే అండి థ్యాంక్ యూ